ఇంకా తిన్నవార
తిన్న అక్క
హా
నువ్వు తిన్నవ అక్కా
తిన్నా ఎం కూర
అ పప్ప
పప్పా
అ
పోయిందా అక్క పోయియందా
పోయిందక్క
పోయిందా ఫోన్ చేసిందా మరే
ఆ ఇప్పుడే చేసి మాట్లాడతానేది బోనాలంట ఇయ్యల ఇంకా పోలేదట బోనాల దగ్గరికి
ఏం బోనాలో
అమ్మాయి
మంచిగుంట రనా అ టాల్నె చేతరా మల్ల
ఇగ నిన్ననే కదా పొయల్ళు మంచిగానే ఉంటారు ఒక రెండు మూరు రోజులయితే గనీ తేల్వదు ఇంగ
హ ఇంటికి కొత్తర్ మళ్ళ
మళ్ళీ ఎప్పటికి అట్లనే అంటే
గంతే
ఉం ఏం జెతల్లక్క పడుకున్నార అమ్ములు వాళ్ళు.
హల్ల పడుకుంన్న రా ఇయ్యి అలా బస్ దిగిన మార్కెట్ పోదనుకున్న మార్కెట్ పోలేదు ఆ బ్యాగు లో ఎగ్స్ ఉండే ఆ కూరగాయలు వేసుకద్దామ అంటే నా బ్యాగు మొయలేని ఇక సప్రేమ్ రోడ్ కడ దీద మా బాబాయి వచ్చారు బండి ఎక్కు వచ్చిన ఇంటికి వచ్చినక ఇక వీళ్ళు అస్సలు పడుకొని తలరు పిల్లలు నన్ను వచ్చిన గొమ్మున స్థనం చేసిన ఇంట్లోకి పోయి లైట్లనే బంద్ చేసింది ఇంట్లో పోయి లోపల కూర్చొని అంటాం నేని మళ్ళ బయటికి మర్చించ వాళ్ళంటికి వచ్చిన
నన్ను బానే గుర్తు పట్టిండు అక్క
గుర్తు పట్లే
ఆ
మట్టపల్లి రాధిక అంటంటే
అవునా
ఆ మాట్లాడు మాట్లాడు ఆమెలు భాస్కరు తొల బిడ్డ అన్న
నను ఎవరికి ఫోన్ చేసినా ఏమంటే కట్ చేస్తారు లెక్క అంటే వినబడట్లేదు
హూ
అలు ఎత్తకు పోయిన కూడా కాలీ అంతే ఇక ఈ రోజ ఇక టట్ పడతానే అట్లనే మూ నాలుగు పడ్డయి నాకు అట్లా
మాట్లా పడ్డయ సరే సరే లీవ్ ఇట్
ఏం చేస్తున్నారు ఏం కర్రీ సరే మాకు అర్థం అయిన ఇ ఒకటికి బాగా
ఆ మోషన్స్ తగ్గినయి
కొంచం తగ్గినయి అదే మోషన్స్ బాగాయి స నే అద ఒక రోజు బస్సులో ఉన్న నాకు ఫోన్ తీసింది
ఆ కొద్ కోతి గిరిందండగా ఆ అదే
కోతి గీరింది ఆ వాకి అనుకుంటే ఇంకా చూటికి ఘోరంగా అయింది మోషన్
చెప్పిన నేను ఏం కాదు నార్మల్గా
అమెరికా షాపు పోయి ఎమ్మటి తెచ్చాం బాబు నే పోయటాని కొన్న ఏదో పౌడర ఈచిండు లిక్విడ్ ఇచ్చిండు నోట్లో పొయ్యమని
అ ఇప్పువామె డాక్టర్ దగ్గర కూడా వేలాం మల్లా సాయంత్రం పొద్దున ఫోన్ చేసిన ఆయనకు లేను డ్యూటీకి పోయినా అన్నాడు సాయంత్రం వచ్చినాక ఫోన్ చేసిండు ఆయన ఇంక చూడస్తాడు కదా అని ఇంతకనో ఫోన్ చేసిన్నని పోయినాం ఇంకా
మళ్ళీ ఎప్పుడు ఇటు రిటర్న్
ఇ వర్తదనా ఏమన్నా పని పడితే వస్తాను
ఏమైనా పనిపడతునా ఇలంకాడికి మమ్మీ పోతా అంది
నాపై పోతాండు
తంటడా నతన్న మంజ అవును వర్ డబ్బులు అన్ని కట్టిచ్చితారా
హలో
ట్లక్క
అన్నిచిలా
అన్నిచిల్లు అప్పుడేమో మూన్నల్ ఇచ్చింది అవి కూడా
అదోచ్చిందా
ఊ ఇ అమా అప్పుడ ఇప్పుడు ఇచ్చరి ఇ ఆయన మూడు నెలలకు ఒకసారి ఇచ్చ ఏందక్క ఇగ చిట్టీకి దానికి దీనికి అన్నిటి అయ్యే ఇగ హాస్పిటల్లకు పోలం పెట్ వాడికి రెండు లక్షలు నాలుగు సార్లు ఇచ్చిండు
ఉ ఓ వాళూడ ఆటయితే డ్యూటీ పోతారులే ఫస్ట్ అయినంట
ఆ
చస్పోయి ఏందన్ని ఉన్నారు వాళ్ళు చేతను ఉండ్ర ఏంటే చస్పోన్ అంటే ఆ ఆవివివి చెరువుల్ ఆ కొన్ని రోజులు చేతరు కొన్ని రోజులు మళ్ళీ తీసుకుంటు వాళ అముట ఊ చెరువులు వట్టి వీడు సరిగా పొకపోతే చేరా
ఊహు
ఆయన తీసుకుంటమిడ
ఆ ఉమ్ బ్రో అయిన బిజినెస్ చేతడు
ఓ మస్తు
నూరా మాటలోత్తే చెప్తా వాముమ్మో
అదేనా అంట్రా అంతేనా
ఊ
అదిగా వాళ్ళే పాలెరందరంతేనా
బుద్ధుండాలే
ఆ
ఈమి దక్క
పాలేరాందరంతే
ఉ హు హు మరి ఇగ ఆ అన్న అయితే మురళన్న అయితే ఘోరంగా మాట్లాడతాడు
ఊ
ఊ
గంతే ఇగ
నింకులు ఉండవ్ అక్క
కూరార వచ్చరిగా పప్పు చ బెండకాయ చచచ్చే వల్లది
ఊ అవునా
ఊ అదే ఏ దిన్నం ఈ పిల్లలు పడుకున్నా అంటే ఇటు వచ్చినా
ఊ
అక్క ఆ ఉమ్ లే దేంచి లాగోట్ కొట్టమంటే అది కొట్టినా అయిపోయింది విందుష్ ఏం లేదు అక్కడ వర్క్ అక్కడనే అయిపోతంది ఇంటికి ఓయి ఏం పెండింగ్ లేదు ఇక
ఆ
ప్రశాంతంగా వాడుకుందాం అంటే నిద్రతలేదు బో మళ్ల ఉండి ఉండి సగా నిద్ర పడి తే తెల్లర దాకా లెత్తలేను నిన్న ఈయల్ల అరుంబవుకు లేసినా బస్సు పోతదని దాబాదాబా రడి అయిన ఇగ పోయిన టిఫిన్ టిఫిన్ చెస్ టిఫిన్ చేసే టైం కూడా లేదు మధ్యాహ్నం బాక్స్ కూడా తీసుకపోలే అక్క పట్టుకరామ్మంటే అక్క తీసుకొచ్చింది ఆ
అంత పోద్దున అయితాద మరి అక్క వంట
ఐదున్నరకు అలారం పెట్టుకుంట్రా
ఉమ్మ్
ఫస్ట్ వెళ్ళ లెసి వచ్చిందంటే ఫస్ట్ బియ్యం పెట్టి కూరగాయలు కోసుకొని కూరనుకుంట ఇగా
ఉ
ఊ ఇగ ఆలోపు బష్ అయితది సానమైతది రెడీ అయిత కరెక్ట్ ఆరునర వరకు రెడీ అంట
ఉహు
నేను రెడీ అంటన మా డాడేమో గప్పుడు తాళం కోసం దేవులడాతడిగా ఎంత బీ పీ లేవాలి చెప్పిగా ఎంత పొద్దుగల పోదమ గ టైమ్ బా తాళం దేవులాడుతాడు నాకేమో కోపంమత్తది కాదయా నువ్ తీర పోయేటప్పుడు తాళం దేవులాడతావు ఎందుకే అంటే నేను ఊ మర్చిపోయిన రా ఎన్నో పెట్టి రా మర్చిపోయినరా అంటాడు అంతే చెత్తదిగా
ఉ
వినడు
ఉమ్ ఉ మా మండలిత్తనయే ఇక్కనే ఉన్నా అక్క మధలిక ఎక్కడుంది ఉ
వచ్చింది ఫొటోస్ దిగినం స్టోరీలు పెట్టినం చూడ
అవునే ఫొటోలు చూస్ మంచి
ఉమ్ రీల్స్ కూడా చేసినం
అవునా ఉమ్ ఫోటో దిగిండ్లు అంటన్న
రెండు మూడు చేసినం ప్రాంటింగ్లు డామిట్
ఉ
అమ్మ అవుదేనా
ఉమ్
కాదు బోనాలు ఏం బోనాలు చేస్తున్నారు
అ
ఏం బోనాలంట అక్క వాళ్ళై
ఉమ్ ఇప్ ప్పుడు దుర్గమ్మ పండగ
ఆ పోనే పోలే అటు ఎప్పుడు పోతాయో ఏమో బోనాలు
ఉమ్ అందుకే వచ్చాడు పండుగ పూట ఇంటికాడా బోనాలకి ాలంటే వాళ్ల వీలు వచ్చి ఇంటికాడ బోనం లేదంటే ఇజ్జత్ పోతది
ఆ అందుకనే వచ్చిండు ఇక ఇజ్జత్ పోతది రావాలి రావాలి గా
ఉ ఉ అదే దానికే వచ్చిలు కానీ బట నాకు తెలుసు అంతమైంది ఏదో ఉన్నదనే
ఆ పంపియానడంట పదిాడు పదిజాడు మా పక మ ప దానికి మా ఎరుక తి ఏసను ఏ దసను మట్డుగం రా అకు మనకురిపోదు మ్మ్ మా చెల్లె మా అక్క అందరు ఉన్నారు అక్కడ ఒకసారి పుష్పకి ఎప్పుడైనా ఫోన్ చేయపోయివ్ ఉన్నది పక్కనే ఉన్నది రమ్మంటే ఒకతే ఉంటుంది ఇంటికాడ హలో ఏందీ రా
అవునా అక్క అన్నాడు అక్క
ఆ అహా ఇంటికాడే ఉంటుంది
ఏం చేస్తాది అక్క ఆ అమ్మా
అన్ని నేటి అన్ని అహా నానేటి
అవునా
అతను
ఉమ్మ్
ఉండు చేత చేత చెప్తాఅగు చెత్తన్న